హలో బాగున్నా
హా
హలో
హలో ఎలా ఉన్నావ్ రా
హలో ఆ బాగున్నా మీరే నువ్వెలా ఉన్నావు బాగున్నా నువ్వెలా ఉన్నావు మ్ మన నేనా కాలేజీలో ఉన్నా
ఆ నేను ఇక్కడ ఊర్లో ఉన్నాను
అవునా
మ్ చాలా రోజులాయింది కాల్ చేసి అందుకే కాల్ చేశాను
అవునా ఎలా ఉన్నారు అంటే ఊర్లో
ఆ ఊర్లో అంతా బాగుంది ఆ ఆ ఒ క వన్ వీక్ ఉంటే ఫెస్టివల్స్ వస్తుంది మ్
నువ్వు ఎప్పుడు వస్తున్నవ్
ఒస్తున్నా ఒ టెన్ డేస్ ఆగి టెన్ డేస్ తర్వాత వస్తున్నా
మ్ హు ఎట్లా కాలేజీలో అంతా బాగుందా
ఆ బాగుంది
ఎలా కాలేజీ క్లాసెస్ జరుగుతున్నాయా ఎలా జరుగుతున్నాయి
ఆ బా జరుతున్నాయి
మ్ హు
మ్మ్
మరి చెప్పు ఏమి
అవును ఊర్లో ఫెస్టివల్ కదా అంటే మొత్తం బా చేస్తారా
ఉమ్ బాగా జరుగుతుందీ ఉమ్ బాగా జరుగుతుంది ఉమ్ ఉమ్
మళ్ళీ నువ్వు వెళ్లి వెళ్ళిపోవాలా
ఆ ఉంటా ఉంటాను కొన్ని రోజులు తే చాలా పని ఉంది చేను లో పని పొలాల్లో
అవునా
ఆ పని చూసుకొని పత్తి ఉంది పత్ తి వేసినాము
హు
వాటిని కొలుపు చేయడము మందు కొట్టడము నిలగట్టడము
హు
ఇలా చాలా పనులు ఉన్నాయి వాటినిన్నిటిని చూసుకుని నిదా నిదానంగా వెళ్తానూ
అవునా మళ్ళీ కాలేజీ అయి నేను వ రాము ఒక టెన్ డేస్ ఆగి ఫెస్టివల్ కీ వస్తా
ఉహు
వచ్చి మంచికి జర్పుకుందాం
అదే చాలా రోజులయింది కలిసి
అవునవును చాలా రోజులు అయింది
అలాగే ట్రిప్ చూద్దాం లే ఎప్పుడ ఏదన్నా ట్రిప్కి పోదాం
క అవును ఎక్కడ ప్లాన్ చేద్దాం
చూద్దాం మన దగ్గట్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి కదా టూరిస్ట్ ప్లేసెస్
అవునా ఇెక్కడా
ఆ ఉన్నాయి ఒకటిని ఫైవ్ ప్లేసెస్ వాటిలో కొండలు ఆ ఒక్క రివర్ ఉంది వాటికిన్నిటికి వెళ్ళొస్తామంట
అవునా అవునూ మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అందరు వస్తున్నారా
ఆ వస్తున్నారు నీ ఫ్రెండ్స్ ఏ కూడా తోలుకుంట రా అక్కడ ఎవరన ఉంటే
మన ఫ్రెండ్సా మా ఫ్రెండ్సా
ఆ
కాలేజ్ ఉంది ఉ మళ్ళా ఫెస్టివల్ ఉంటుంది కదా
ఉమ్ అటకు మతక్కుము
ఉమ్ ట్రై చేస్తా
అదే ఇక్కడ అందరు వస్తే అంతా మనం కలిసి చేయొచ్చు బాగా ఎంజాయ్ చేయొచ్చు
వస్తా మా ఫ్రెండ్స్ కూడా చెప్పి చూస్తా మంచిగా చేరుగుతుంది మా ఊర్లో అంటే ట్రిప్పు ట్రిప్పు బయ పోదామని
ఉ నేను కూడా చూస్తా అదే ఎందుకంటే బాగు జరుగుతుంది కదా చాలా రోజులు అయింది కలిసి అందరు కలిసి ఎంజాయ్ చేద్దామని ఆ
అవును మన ఫ్రెండ్స్ అంత ఎలా ఉన్నారు.
ఉమ్ అంత బాగున్నారు.
ఎక్కెక్కడ ఉన్నారు మళ్ళీ.
అందరు ఒకరు జాబ్ చేస్తున్నారు ఒకరు కాంపిటేటివ్ కి ప్రిపేర్ అవుతున్నారు. ఒకొక్కోపలం పని.
అవునా.
ఉమ్.
ఉమ్.
ఎట్లా అయిపోతుంది ఈ ఇయరు డిగ్రీ నీది.
ఆహ్ అయిపోతుంది ఈ ఇయర్లో.
ఉమ్.
ఎట్లా అయిపోతే అది ఏదో క్యాంపస్ ఉందంట.
ఉమ్.
క్యాంపస్కేదో అటెండ్ కావాలంట. వెళ్ళాలన్నారు ఏదో కాలేజ్ తరపు నుంచి.
క్యాంపస్ ఇంటర్వ్యూసా ఉహూ. ఆపర్చునిటీస్ బాగుంటాయి కదా.
ఆహ్ బాగుంటాయి ప్యాకేజీ కూడా బాగా వస్తుంది అంట.
ఉమ్.
ఉమ్.
మరి నెక్స్ట్ ఏం అనుకున్నావు తర్వాత.
ఆహ్ ఏంలేదు నెక్స్ట్ జాబ్ చేదా చేదమనుకుంటున్నా మటిల్ ఇట్లా అయింది. నేర్చుకొని మంచిగా జాబ్ చేద్దామనుకున్నా.
ఉమ్ నేను కూడా రా అదే చె. చెయ్యాలి నేను కూడా డిగ్రీ అయిపోయింది కదా.
ఉమ్.
అందుకనే ఇక్కడ ఏదైనా సిటీకి టౌన్ కి వెళ్ళి కోచింగ్ తీసుకొని. చెయ్యాలి. ప్రిపేర్ కావాలి ఉమ్మ్.
ఉమ్.
ఉమ్.
ఉమ్.
మరి. ఇంక ఎన్ని రోజులు ఐపోనింకే సిక్స్ మంత్స్ అవుతుందా.
నాదా కాలేజా.
ఉహూ.
ఆహ్ సిక్స్ మంత్స్ ఉంటే అయిపోతుంది. కానీ మళ్ళీ ఇంటర్న్షిప్ అవన్నీ ఉంటుంది కదా. నేను మళ్ళీ ఇంటర్షిప్ కోసం మళ్లీ. ఇంటర్షిప్ లోనా.
ఉమ్.
వెళ్లాలి వేరే దగ్గరికి. సర్టిఫికేట్ అంటే కంప్యూటర్ లో వర్క్ చేయాలా.
ఉహూ.
వర్క్ చేస్తే సర్టిఫికేట్ ఇస్తారు సర్టిఫికేట్ ఇస్ తే కాలేజీ లో ఇస్తే సర్టిఫికెట్ ఈజారు హ్మ్ అందుకనే దాన్ కోసమే అదే చేసే ఉంటవ అంతకు ముందు నువ్వు
ఉమ్ చేశిన నేవో చేశిన
అదే అదే నువ్ చేశి ఆల్రెడీ ఉంటవ్ మీ ఫ్రెండ్స్ గున్ చాలా మంద్ జేషుంటారు అదే మీ ఫ్రెండ్స్ కూడా అందే అంటే చాలా మంది జేషూంటారు గా
ఆ చాలా మంది జేష్ నారు వాళ్ళంతా ఒక్కొక్కరు ఒక్ చోట్ ఉనరు అంతా అప్పుడు ఒక్కొక్కరు ఒక్కొ కోర్సు దీసుకున్నారు కూడా ఒకరు పైతాను ఒకరు జావా
ఆ
హ్మ్ చాలా ఎక్కు మంది అయితే డిజిటల్ మార్కెటింగు
ఔనా
ఉమ్ మర్ నువ్వేం దీసుకున్నావ్
నేను డిజిటెట్ మార్కెటింగ్ దీసుకుందాం అను కుంటన్నా ఉమాంజు కరక్టే కొంజమ్
ఉమ్ చెప్పవ నాతో ఉన్నాయ్ క్లాసెస్ ఉమ్ అది చాలా మంచి డిమాండ్ ఉండే కోర్సు
ఔనా
ఉమ్ తంతో చాలా వెరైటీస్ ఉన్నాయ్ చాలా ఉమ్
ఏంటి
హ్మ్ చా అదే మంచి డిమాండ్ ఉండిన కోర్సు చాలా వెరేటీసు జాబ్ ఆబార్చునుటీసు ఉహుమ్ మన్ త్రీ థర్టీ కే ఫార్టీ కే గుడా సాలరీ పొందొచ్చు
ఔనా
ఉమ్ మర్ నువ్వు దాన్ని బా చూడి మర్ నేర్చుకుంటే దాన్నిక్ బాగా యూజ్ ఔత్ ఉన్నది
అదీ నేర్చుకుందాం అనుకుంటున్నా ఐడియా ఉంది కానీ గైడెంన్సీ లేక ఊర్ కే ఉం టను
లేద్ జాయిన్ గా ఏదన్ ఒకటి ఇన్ స్టుట్ లా జాయిన్ గా నీకు అర్థమౌవ్ తుంది
అంతే మీ కలెస్టు కాలేజ్ అయ్పియ్ దరువాత చూద్దామని ఉన్న ఫస్ట్ కాలేజ్ ఐపేయ్ నా సిక్స్ మంత్స్ ఉంటే కాలేజ్ అయ్ పోతది తరవత చూదావనుకుంటున్నా
ఉమ్
ఉమ్
ఉమ్ మరి ఇంకేంటే చెప్పు నువే
ఔను మా ఫెస్టివల్ కి అందరు మా ఫ్రెండ్స్ అందరు వస్తున్నరా
ఉమ్ అంత వస్తర్ మరి
అదే ఎక్కడో ఉన్నా ఎక్కక్కోడో ఉంటరు గదా జాబ్ జేస్ కుంటూ కోచింగ్ దీస్ కుంటూ
ఉమ్ హ్మ్ అందే ఓవచ్చు కాల్ జేష్ నా వస్తామన్నరు అందరు
అవును అందరు కి చేసినావా
ఉం అందరికి చేసినం
మంచి జరుగుతుందిలే వెస్ట్ కళ్యాణది
ఉం బాగా జరుగుతుంది
న వద్ వచ్చి టెన్ డేస్ ఉంటే ఫెస్టివల్ ఉంది కదా
ఉం
అదే దానికోసమే వద్దాం అనుకుంటు హాల్ డేస్
ఉం హాలిడేస్ ఎన్ని రోజులు వస్తుంది మీకు
ఉం టెన్ డేస్ ఆర్ ట్వల్వ్ డేస్ ఇస్తారు అంతే
అంతేనా
అంతే ఎక్కువ ఇవ్వరు కాలేజ్ కదా మరి ఓపెన్ చేయాలంటారు
ఆ వుంది
ఉం ఎక్కువ ఉంటే మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ అవుతాయంటారు
ఉ హుమ్
ఉం మళ్ళీ ఇక్కడ ఇ కాని ఒక్క టెన్ డేస్ ఉండి వచ్చేద్దాం అనుకుంటున్నా ఊరికి ఫెస్టివల్ ఉంది కదా మంచిగా తిని ఉమ్ ఫ్రెండ్స్ తో పాటు ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్న
ఉం చాలా పెద్దదిలే ఫెస్టివల్ బాగా జరుగుతుంది మనకాడ
అదే అదే అందుకనే కాల్ చేసిన ఎలా ఉంది ఎలా ఉన్నావ్ అని
ఇంగ అదే నేన్ కూడా అందుకనే కాల్ చేసిన
ఉం
అవున్ చూద్దాం మరి అందరు వస్తున్నారు బట్టి అంతా బాగా చేద్దాం
ఆ మన్ మీద మనం ఆ అంటే మన ఫ్రెండ్స్ మొత్తం ఎక్కడైనా దూరంగేళ్దాం దూరంగేళ్ళి పార్టీ మాదిరిగా చేసుకుందాం కొండల మీ పైన ఫి అంటే నేచర్ని అదే నే నేచర్ ని ఎన్ చేసుకుంటా అ ఒక టూ డేస్ ఆర్ త్రీ డేస్
అవునా మొత్తం ఒక ట్రిప్పులాగా ప్లాన్ చేద్దాం రండి
ట్రిప్పులాగా ప్లాన్ చేేసి కొండల్ మధ్యలో వెళ్ళి మంచిగా నేచర్ ని ఆస్వాదిస్తూ
ఉం అలాగే అను అదే అనుకున్నా నేను కూడా
ఉ ఉ ప్లాన్ చేసి ప్లాన్ చేద్దామండి అందరు కలిసి
ఉం సరే మరి అంతా కనుక్కొని నీకు కాల్ చేస్తా మరి
ఆ సరే
మరి ఉండనా
హలో
మరి ఉందనాంటి బాయ్
ఆ సరే సరే సరే బాయ్